హలో
ఎలా ఉన్నావు
ఊ బాగున్న నువ్వు ఎలా ఉన్నావ్
నేను కూడా బాగున్న బయట వెదర్ చూసావా
ఆ అవును చాలా డార్క్ గా ఉంది అసలు రైన్ స్టార్ట్ అవ్వడానికి రెడీగా ఉంది అనిపిస్తోంది నాకైతే
ఎగ్జాక్ట్లీ నాకు రైనీ సీజన్ అంటే చాలా ఇష్టం తెలుసా
సేమ్ నాకు కూడా కానీ ఫస్ట్ రైన్ స్మెల్ అంటే నా వీక్నెస్ అనమాట అది ఒక వీక్నెస్ నాకి
అయ్యోయ్ ఇంకా మట్టి మీద ఫస్ట్ రైన్ పడినప్పుడు వచ్చిన వచ్చే స్మెల్ సూపర్ ఉంటుంది కదా సలు
ఉ అ అవును అది పర్ఫ్యూమ్ లాగా బాటిల్లో పెట్టి సెల్ చేస్తే కొనేస్తా నేనైతే
నేను కూడా కొంటా
ఇంకా నీకు రైైనీ సీజన్ లో ఎక్కువ నచ్చేది ఏంటి
ఇంటి దగ్గర కూర్చొని రైన్ చూడటం అంటే నాకు చాలా ఇష్టం
నా కూడా అంతే ఇంకా హాట్ టీతో రైన్ ఎంజాయ్ చేయడం నెక్స్ట్ లెవెల్
టీ ప్లేస్ పకోడి కాంబో అన్ బీటబుల్ కదా అసలు
అసలు చాలా కరెక్ట్ గా చెప్పావు చాలా బాగుంటుంది అసలు ఆ కాంబోనే కాంబో
చిన్నప్పుడు రైన్లో ఆడుకునే వాళ్ళం కదా
ఉ అయ్యో అవును అమ్మ ఎంత పిలిచినా వినకుండా అసలు వర్షం పడుతు ఎంత తిరిగే వాళ్ళం
గుర్తుడాయా నీకు మేము పేపర్ బోట్స్ తయారు చేసేవాళ్ళము
ఉ అవు ను అవి పోయి మర్చిపోతానా అసలు చిన్న డ్రాప్స్ స్మాల్ డ్రై న్స్ లో వదిలేస్తే వేస్లాగా చూసేవాళ్ళం
ఉ ఎవరిని ముందు వెళ్తుందో కాంపిటీషన్ అన్నమాట ఇంకా
ఉ అవును ఇంగ చిన్నప్పుడు మెమోరీస్ ఇంగ ప్రైజ్ లెస్ అనమాట అవి మల్ల తిరిగి రావు
ఇంకా వర్షం స్టార్ట్ అయ్యాక స్కూల్ డేస్ గుర్తొస్తాయా
ఉ చాలా
అంబ్రెల్లా మర్చిపోయి ఫుల్లు వెట్టయిన రోజులు
ఉ అవును నేను ఒకసారి షూస్ మొత్తం వాటర్ లో ఫిల్ అయిపోయినాయి షూస్
వాకింగ్ చేస్తే చప్ చప్ సౌండ్ వచ్చిందా
ఉ అవును వచ్చినయి
ఉ
ఇంకా నీకు తండర్ స్టామ్స్ అంటే భయమా
కొంచెం భయమే
నాగుడా
ఇక లైటింగ్ వచ్చినప్పుడు సడన్ గా భయం వేస్తుంది
ఉమ్ అవును ఇంగ ఎస్పెషల్లీ నైట్ టైమ్ లో
అమ్మ నా అమ్మ దగ్గర కూర్చుంటాను అప్పుడు వెళ్ళి నేనైతే
ఉమ్ ప్చ్ నేను బ్లాంకెట్ లో హైడ్ అయిపోతా అనమాట
ఇంకా రెయినీ సీజన్ లో ఫేవరెట్ స్నాక్స్ ఏంటి
మిర్చీ బజ్జి
ఓహో బాగుంటుంది కదా నాకా ఆనియన్ పకోడి అంటే ఇష్టం
అబ్బా సూపర్ అసలు
హాట్ గా తింటుంటే రెయిన్ సౌండ్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది
ఉమ్ అవును అసలు పర్ఫెక్ట్ ఈవినింగ్ అనమాట
ఇంకా రెయిన్ లో సాంగ్స్ వినడం ఇష్టమా
చాలా ఇష్టం
ఇంకా రెయిన్ ప్లస్ మ్యూజిక్ అంటే ఇంకా ఓహో ఇంకా అంతే లే ఇంక అనుకోచ్చి ఇంకా హ్యాపీగా ఉండొచ్చు
ఉమ్ హెవన్ అనమాట ఇంకా సాడ్ సాంగ్స్ కూడా అప్పుడు బాగుంటాయి
అవును రెయిన్కి సపరేట్ వైబ్ ఉంటుంది కదా
అవును ఇంకా రెయినీ సీజన్ లో ట్రావెలింగ్ ఎలా అనిపిస్తుంది నీకి
చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది
ఉమ్ ఇంకా గ్రీనరీ మొత్తం ఫ్రెష్గా ఉంటుంది కదా
రోడ్స్ పక్కన ట్రీస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి
ఉమ్ ఆ అవును ఇంకా నేచర్ ఫ్రెష్ బాత్ తీసుకున్నట్టు ఉంటుంది
ఉమ్ నైస్ కంపారిజన్ అనుకో
ఉమ్ ఇంకా నీకు రెయిన్ లో డ్యాన్స్ చేయాలనిపించిందా ఎప్పుడైనా
చాలా సార్లు అనిపిస్తుంది
చేసావా ఎప్పుడన్నా
చిన్నప్పుడు చేసేదాన్ని
ఉమ్ నేను కూడా
అప్పుడు ఎవరు ఏమనుకుంటారు అని టెన్షన్ ఉండదు
ఉమ్ అవును ఫ్రీడమ్ ఉంటుంది
బ రెయినీ సీజన్ లో స్లీపింగ్ అంటే నెక్స్ట్ లెవెల్ కదా
ఉమ్ అయ్యో వేరే లెవల్ అసలు వర్షం ఒక పక్క పడుతుంటే బ్లాంకె ట్ కప్పుకొని పనుకుంటా అంటే అసలు అదొక వైబ్
ఇంకా అలామ్ లేకుండా స్లీప్ వస్తే ఇంకా బాగుంటుంది
ఉమ్ అవును ఎగ్జాట్లీ
ఇంకా రెయినీ సీజన్ డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా
ఆ అంటే ఇంకా బట్టలు ఉతికితే ఆ వెట్ క్లోత్స్ డ్రై అవ్వడం కష్టం బ
ఉమ్ నిజమేలే
ఉమ్ ఇంకా మడ్ రోడ్స్ కూడా ప్రాబ్లమే అన్ ప్రాబ్లమే ఉంటాయి మట్ ట్టి రోడ్లు అంతా బురద బురద అయిపోతాయి
అది నిజమే ఇంకా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది
ఉమ్ అవును కానీ అడ్వాంటేజెసే ఎక్కువ
డెఫినెట్లీ ఉన్నాయి
నీకు రైంబో చూడడం ఇష్టమా
చాలా ఇష్టం నాకు
మ్మ్ రయిన్ తర్వాత రైంబో వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది
ఇంకా నేచర్ గిఫ్ట్ లాగా అనిపిస్తుంది అది అయితే నాకు
మ్మ్ ఎగ్జాక్ట్లీ
గటైమ్ లో ఫోటోగ్రఫీ చేయడం బావుంటుంది కదా
అవును చాలా బావుంటుంది
ఇంకా వాటర్ డ్రాప్స్ ఫొటో సూపర్గా వస్తాయి
ఉమ్మ్ అవ్ లీఫ్స్ మీద వాటర్ డ్రాప్స్ అయితే అస్థెటిక్గా ఉంటాయి
ఇన్స్టాగ్రామ్ వర్ది ఎందుకో
ఉమ్ అవును కరెక్టే
రైైనీ సీజన్ లో బుక్స్ చూడ్డం ఇష్టమా
ఉమ్ అవును టీ బుక్ రైను బ్బా అసలు మంచి కాంబో పర్ఫెక్ట్ కామ్ బో
మెయిన్ క్యారెక్టర్ ఫీలింగ్ అనుకో
హ్మ్ ఎగ్జాక్ట్లీ
నీకు ఫస్ట్ టైం కోసం వెయిట్ చేస్తావా
ప్రతి సంవత్సరం వెయిట్ చేస్తా ఉంటా నేనైతే
సేమ్ నేను కూడా
హ్మ్ ఇంకా సమ్మర్ హీట్ తరువాత ఫస్ట్ రైనీ రిలీఫ్ ఇస్తుంది
చాలా రిఫ్రెషింగ్గ కూడా ఉంటుంది
మ్మ్ ఇంగ రైన్లో షాపింగ్కి వెళ్ళావా ఎప్పుడైనా
అవును ఫుల్ వెట్ అయ్యి ఇంటికి వచ్చాను
మ్మ్ అయ్యో
ఇంకా గొడు గొడుగు ఉన్నా యూజ్ అవ్వలేదు
ఎందుకు అంత గాలి నిండా
అవును ఎంత ఖాలీ ఖాలీ వల్లే ఇంకా అది కూడా కొట్టుకోదే ఎళ్ళిపోతాను అనింది
నీకు వర్షంలో హాట్ కాఫీ ఇష్టమా లేక టీనా
నాకా టీ అంటే ఇష్టం
ఉమ్ సేమ్ నాకు గూడా అంతే
జింజర్ టీ అయితే ఇంకా సూపర్
మ్ అవును కరెక్టే
ఇంకా రైైనీ సీజన్లో ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటాయి కదా
మ్మ్ అవును ఫ్లవర్స్ కూడా ఫ్రెష్గ బ్లూమ్ అవుతాయ్ అన్మాట
నేచర్ మొత్తం స్మైల్ చేస్తున్నట్టు ఉంటుంది
మ్మ్ అవును చాలా క్యూట్గా చెప్పావు
రైైనీ సీజన్ లో బెస్ట్ మెమోరీ ఏంటి
అంటే కజిన్స్తో టెర్రస్‌లో రైన్ ఎంజాయ్ చేసిన రోజు చాలా బెస్ట్ మూవీ మెన్టే నాకైతే
ఓ అవునా
మరి నీకు
ఫ్రెండ్స్ తో స్కూల్ నుండి ట్రైన్ లో నడుచుకుంటూ తింటికి వచ్చిన రోజులయితే బాగుండిన్నయి.
ఉ అవందా మెమోరీస్ ఫర్ ఎవర్ ఉంటాయిలే.
హ్మ్ ఉ ఎగ్జాక్ట్లీ ఇంకా ఫ్యూచర్ లో హిల్ స్టేషన్ కి రైైనీ సీజన్ లో ట్రిప్ వెళ్దాం.
ఉ చాలా బాగుంది ఖచ్చితంగా వెళ్దాం.
గ్రీన్ మౌంటైన్స్ ఫాగు ఒక పక్కన వర్షము.
ఇంగ టి కప్స్తో ఫోటోస్
మ్యాచింగ్ హూడి సంటా
నా బెస్టీ ట్రిప్ గోల్స్.
ఇంకా
సరే ఫైనల్గా చెప్పు
సమ్మర్ వింటర్ రైైన సీజన్ లో ఫేవరెట్ ఏది
నాకైతే రైనీ సీజన్
సేమ్పించ ఎందుకంటే రైన్ హ్యాపీనెస్ మెమోరీస్ పీస్ అన్ని కలిపి ఉంటాయి కదా.
హూ ఆ అవును కరెక్టే రైమ్ రైన్ వచ్చినప్పుడు లైఫ్ కొంచెం బ్యూటిఫుల్గా అనిపిస్తుంది.
ఇంకా నువ్ ఎప్పుడైనా ట్రిప్ కి వెళ్ళావా వర్షం పడినప్పుడు ర్రైైనీ సీజన్ లో.
వర్షం పడినప్పుడు అంటే ఏమంత లేదు ఈ కట్టు ఈ అందులో నేను ఒక ట్రిప్ కి వెళ్ళిన అనమాట అక్కడ కొంచెం వర్షంలాగే ఉన్నింది. బాగుందింది అక్కడ వెదర్రు మొత్ మొత్తం ఫాగ్ తో కవర్ అయ్యి చెట్ల పైన డ్రాప్స్ డ్రాప్స్ పడతా. ఆ ట్డ్రాప్స్ కిన్న పడసా చెవులు ఒక పక్క మూసకపోయినాయి చాలా మంచి ఎక్స్పీరియన్స్.
అలాబా ఆ నేను ఇడ ఒక హిల్ స్టేషన్ కి వెళ్ళింటి కాగాక రే మోన్ మ సాగ్ అంటావా ఇంకా ఎంత నైన్ అయినా కూడా సాగ్ వెళ్ళడం లేదక్క ఆ పక్క స్టేషన్ లోడ్ బా ఎక్స్ ఎక్స్పీరియన్స్ అయినా నేనైతే నాకైతే భలే నచ్చింది ఇంకోసారి ఇంకోసారి వెళ్ళాలి అనిపించ్ బా ఉంటుంది ఎప్పుడ నేను ఆలోచించుకుంటే.
మరి వెళ్తావా
వెళ్ళాలి చూడాలి ఇప్పుడు ఇంకా ట్రిప్స్ ట్రి ప్లాన్ చేయాలి. కజిన్స్ తో
ఉ నేను కూడా నెక్స్ట్ మంత్ అట్లా వెళ్దామ అని ఉన్నాం.
అవునా ఇంకా వస్తుంది కదా రైైనీ సీజన్ ఖచ్చితంగా వెళ్లాల్సిందే.
ఉ ఇంకా సరే అయితే నేను కూడా ట్రిప్ టీ ప్రిపేర్ చేసుకుంటా
సరే ఎంజాయ్ వెదర్ ని ఎంజాయ్ చేస్తా చూసి చేసుకో
హు నువ్వు కూడా ఎంజాయ్ చేసుకుంటా టీనో పకోడీనో ఏమైన్నా చేసుకొని తి నువ్ బాగుంటుంది
ఆ సరే అయితే
బాయ్
బాయ్ హ